చెప్పండి
ఎలా ఉన్నారండి
బావున్నాం అండి మీ బావున్నాం మీర ఎ లా ఉన్నారు
బావున్నానండి మీ పిల్లలు ఎలా ఉన్నారు
బాగున్నారు
ఇంకా తిన్నారా
ఇప్పుడే అయ్యింది అండి మీరు తిన్నారా
నేను ఇంకా లేదండి నాకు పది అవుతుంది పది పదిన్నర
చానా లేట్ అయితుంది లేదండి గుడికి వెల్లొ వచ్చాము టైడ్ గుంటే జస్ట్ అన్నం చేసుకొని తిన్నాము
అవునా ఏ గుడికెళ్ళారు
మేము ఆ అక్కడ మంత్రాలయం కూడ కి వెళ్ళాం కర్ణాటక సైడ్
ఆహా ఏ ఎవరు ఏ దేవుడు ఉంటారు అక్కడ
అద అదే రాఘవేంద్ర స్వామి
అవునా ఫేమస్ ఆ గుడి
చాలా ఫేమస్ ఇక్కడ మనక్ తెలదు గాని అక్కడ చాలా ఫేమస్ తిరుమల కన్నా హెవీ ఉన్నారు
అవునా నాకు తెలిదు నేను ఇప్పుడే విన్నాను
మ్ నేను ఫస్ట్ టైమ్ ఎ వెళ్ళడం
అహా ఎంతా ఎన్సేపు పడింది దర్శనాన్కి
దర్శనానికి తెలిసిన వాళ్ళు వర బట్టి వెళ్ళాము జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యిందంతే మా మా వెళ్ళాలంటేగాన టూ త్రీ అవర్స్ పడతాది
ఓ యమ్మా టూ త్రీ అవర్స్ ఆ అక్కడ ఏం స్పెషల్ అంటే కొన్ని చోట ఉంటాయి కదా తిరునామల అయితే వెళ్ళి మొక్కుంటే జరుగుతాయి అని
అది నాకు ఇంకా తెలీదు నే చాలా ఉన్నాయి చ చాలా ఫేమస్ ఏ మన తిరు ఎలాగో అక్కడ ఆ అటు సైడు ఆ గుడి అలాగా కానీ మా తెలిదు కాబట్టి ఫస్ట్ టైం జస్ట్ వేరే వాళ్ళు చెప్పారని వెళ్ళి చూసేసి వచ్చాం అంతే హెవీ జనం ఉన్నారు చానా జస్ట్ వెళ్లి చూసి దర్శనం చేసు కోనీ వచ్చేసాం ఆ జన్మకే జ సిక్స్ టు సెవెన్ అవర్స్ టైం పడింది అ
ఇంకా ఇంకా ఏ ఏ స్పెషల్ గుడికి వెళ్ళారు
ఇంకా వెళ్ళాల అనుకున్నాము ఇంకా హనుమాన్ చ అక్కడ హనుమాన్ దేవుడు చాలా ఫేమస్ అంటే అక్కడ వెళ్ళి చూసే వచ్చాము దర్శ న కుదలేదు
ఆహా అవునా
టయానికి ట్రైన్ సరిపోలేదని వచ్చేసాము
అంతే లే లాంగ్ జర్నీలో ఇద్ద దగ్గర ఉన్న దేవుళ్ళనే చూడగల సము లాంగ్ జర్నీ లో అన్ని దేవులు చూడాలంటే కష్టం
కష్టం మన మన మీద ఏదన్నా ఆ కష్టం అయిపోయింది అదే ట్రైన్ లో సరీగ్గా ఉండలేదు మన వెహికల్ తీసుకొని వెళ్తే బాగును తుంది
ఆ అవును కానీ సేఫ్గా వెళ్ళాలి మంచిగా డ్రైవర్ తీసుకని ఎలాలి తిరున్నమ ఎల్లర గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా చేస్త న్నారా
ఉ లే లేదు ఫస్ట్ టైమ్ ఇవే ఇంకా వెళ్లలేదు ఇంతకు ముంద అన్న ఒక ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సైతేనా తిరుచాను న్నామో అది తెలుసు అంతే అప్పుడు కొత కొతకని ఇప్పుడు ఇప్పుడు వెళ్తాన్నాం అంతే చిన్నప్పుడయితే అన్నిటికి వెళ్లేసి వచ్చిన్నాము. ఆ వెళ్ళాం వెళ్ళాం అది మా ఆ తెలిసిందే
ఆ కాళాశ్రీలో అయితే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తారంట గిరి ప్రదక్షిణ కాళాశ్రీలో కూడా తిరుణమలలో లాగో అలాగా సో ఎప్పుడు స్టార్ట్ చేసా వెళ్ళాలనున్నాము మేము
ఓ
అట్లాగే తిరుణమలైలో వెళ్తే మంచిది మనం అనుకునింది అనుకోని పోయి గరిప్ ప్రదక్షిణ చేస్తే జరుగుతుందని నమ్మకము నాకు అ జరిగినట్లే అంటే మనం ఏది గట్టిగా నమ్ముతామో అది కచ్చితంగా జరుగు న్నా రే అక్కడ మీకు పిల్లలు ఉన్నారు కదా ఇంకొంచెం పెద్దోళ్ళు అయినాక అప్పుడు ట్రై ఏళ్లండి ఒక సారి ముక్కొనేసి వెళ్ళండి కాల హ స్త్రీలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయితే చెప్తాను అక్కడికి కూడా వెళ్ళండి
తప్పకుండా వెళ్ళొస్తాము
అంతే నాకు తెలిసి ఇక్కడ వెళ్తే మంచి జరుగుతుందని విన్నా కాకుండడాక అయితే మనం మామూలుగా వెళ్తా ఉంటాము సంవత్సరానికి కొకసారి అన్న కొండలో కూడా ఇప్పుడు బాగున్నాయ అంట ఇంకా ఏం ఏమైనా స్పెషల్ టెంపుల్స్ తెలుసా
ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు కానీ ఇంకా విజయవాడ అవన్నీ తెలుసు కాని అంటే చాన చిన్నప్పుడు వెళ్ళాం కాబట్టి సగ్గా గుర్తులేదు
ఆ నేను చిన్నప్పుడు చాలా టెంపుల్స్ కి వెళ్ళాను రామేశ్వరం వెళ్ళాను అక్కడ అప్పుడు ఉన్నకి ఇప్పుడు ఉన్న కె చాలా స్పెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా అండి చాలా బాగుంది రామష్ తర అయితే వాటర్ అంతా బ్లూ కలర్ లోనే ఉండేది ఇంతకు ముందు నార్మల్ కలర్ లోనే ఉండేది వాటర్ ఇప్పుడ ఎంత బ్లూ కలర్ల ఈ షిప్స్ అన్ని ఇంతకు ముందు వెళ్ళ ఉండదు ఇప్పుడు వెళ్తన్నాం సమస్ సముద్రంలోకి షిప్ లో వెళ్ళచ్చు చు
ఓకే మేం శ్రీశైలానికి వెళ్ళప్పు కూడా అలాగే ఆ శ్రీశైలం వెల్ళప్పు బాగా జరిగింది
శ్రీశైలం కూడా ఎల్లారా
ఆ వెళ్ళాం వెళ్ళాం శ్రీశైలం వెళ్ళాము బంగా బాగా గోల్డెన్ టెంపుల్ వెళ్ళాము అన్నవారం భద్రాచలం
అబ్బా చాలా టెంపుల్స్ వెళ్ళిపోయరండి మీరు నేనైతే ఇ ఈ చుట్టుపక్కల టెంపుల్స్కే యెళ్ళడానికి దొరకదు టైము అవకాశం ఉండదు
ఉమ్ ఆ దు లాంగ్ గానే ఎక్కువ మేము తక్కువ దగ్గరికి వెళ్ళడమే తక్కువ క్కువ లాంగ్ అయితే చాలనే వెళ్ళం అని టూ టూ టైమ్స్ వెళ్లేసి వచ్చాం ఉం
ఎంత సేపడింది శశ్రీశైలం లో చాలాసేపు జర్నీ చేయాలంట తప్పకుండాల్లో కూడా అవునా
ఉమ్ ఉమ్ చేయాల్సిందే టైం పడుతుంది కానీ అక్కడికి వెళ్తే బాగుంటుంది వా టార్ గాని వాటర్ రావడం దేవుడు దర్శ ర్శనం అన్ అంత బాగుంటుంది
భద్రాచలము అక్కడ కూడా ఇష్టం గోదావరి సినిమా చూసినప్పటి నుంచి
అవున మేము చూడముందే వెళ్ళాం అ తెలియకుందు వెళ్ళాం అన్నవరం వెళ్ళినా కూడా బాగుంటుంది అన్నవరంలో వెళ్ళ ఆ లైట్ గా
ఓకే హాట్ వాటర్ తీసుకోండి అవును హాట్ వాటర్ ఏదో స్నానం చేస్తా హాట్ వాటర్ తీసుకోండి ఎంచెపు పడ్తది ఈ భద్రాచలంలో
దర్శమానిక
ఆ
దర్శననికితే ఓ ఆ పడుతుది హాఫ్ అన్ హవర్ వన్ హవర్ అటా అంటే రష్ పట్టి
అవునా మీరు పోయినప్పుడు రష్ ఉన్నారా
ఆ లేదు లేదు మేము మాముూ టైంలో వెళ్ళాం కాబట్టి అంతనిటి
ఆహా మళ్ళీ ఎలార ప ఆ బోట్ లో ఎలార పాపు కొండలు అవన్నీ చూసినారా లేదా
దు లేదలేదు
అక్కడికి వెళ్ళి ఉండాల్సిందండి సూపర్గా ఉంటుంది నాకు అవన్నీ ఈ సినిమాలో చూసి ఆహా
జస్ట్ వీల్స్ దర్శనం వరకే అయిపోయ య్యప్ప ఎక్కడికి వెళ్ళిన దర్శనం వరకు చేసుకొని వచ్చాం అంతే బయట ఎక్కడికి వెళ్ళలేదు
నాకైతే సినిమాలో చూసినప్పుడు నుంచి ఎప్పుడెప్పుడు వెళ్లామా లీవ్ దొరికితే ఆఫీస్ లో అని ఉన్నాను కానీ కుదరట్ల మాన్ మకు అంటే ట్రిప్పు పది మంది ప్లాన్ చేస్తాం లాస్ట్ కి ఒకరే మిగిలిపోతాం కదా ప్రతిసారి అట్లనే పోస్ట్పోన్ అవుతానే ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి
ఒకసారి గట్టిగా అనుకుంటా అవుతది
ఉ శ్రీశైలం కూడా ఎలా
శ్రీశైాలం కూడా వెళ్ళావా బాగుందా
నేను వెళ్ళాలి అంటున్న
ఓ వెళ్లాలి ఆ వెళ్ళండి వెళ్ళండి ఖచ్చితంగా సూపర్ గా ఉంటుంది వాటర్ ఫాల్స్ బ గాని అక్కడ వాటర్ ఎక్కువ ఎంతకన్నా బోట్లు ఇయరు వాఓటర్ కానీ తక్కువ ఉంటే కానీ ఒకటో తీసుకెళ్ళి ఒక చెప్పేసుకుంటారంట
బోట్ ఉందా అక్కడ వాటర్ ఉన్నాయా
ఫుల్ గా ఉంటాయి డ్యామ్ ఉంటది కాబట్టి డ్యామ్ లో
ఆహా అంటే గుడి కొండపైనను అని విన్నాను లేదా
హా హా మామూలుగానే
గుడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం తిరుమల కొండకట్ల ఎలా వెళ్ళాలి అలా ఉంటుంది అని చెప్పారు అలా లేద
ఆా అలాం లేదు మామూలుగానే కొంచెం స్టెప్స్ అనేసి ఎక్కాలి అంతేగానీ కానీ ఎక్కువేం లాంగ్ ఏం లేదు
అహ నేన అంతా వినిందే అండి పోలేదు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వెళ్తే తను చెప్పింది
ఊహు లేదు లేదు మామూలుగానే వెళ్ళడం ఊ దర్శనం చేసుకొని బయట ఇటి వస్తానే వాటర్ ఉంటేయి అక్కడ మునగచ్చు చేపలు ఉంటాయి బాగుంటా టే ఇక బోట్ కూడా సౌ కరంగా ఉంటుంది అయితే వాటర్ ఎక్కువ వదిలినప్పుడే కష్టంగా ని వాటర్ లేనప్పుడయితే యల్లొచ్చు
అవును వాటర్ ఎక్కువ వదిలితే జాగ్రత్తగా ఎళ్ళాలి
మేము వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నారు అ ఉ ఉ వాళ్లు మీ వెళ్లినప్పుడు కుదరలేదు
అక్కడ ఏం డ్యామ్ ఉంటుందండి ఐడియా ఉందా మీకు
ఆ ఆది అంతగా గుర్తు లేదు చిన్నప్పుడు వెళ్ళాం కాబట్టి ఈ మీరు రాండి మీరు వెళ్ళి చెప్తే మేము తెలుసుకుంటాం
ఓకే అండి నేను ఈ సారి వెళ్తే ఖచ్చితంగా మీకు చెప్తాను కాళాశ్రీలో కూడా గిరిపదక్షిణ స్టార్ట్ అయితే మీకు చెప్తారంండి మీరు వేడి నీళ్లు తాగండి బాగా ఎక్కువ తగ్గు చేసినంటుంది లైట్ గా లేదు సండే టీ తాగుతారా అల్వాటుంద
లేేరు లేేరు ఘాటు కాబట్టి కొంచెం కష్టం
ప్ప అట్లా కష్టం అంటే ఇంకా తగ్గేది ఎక్కువ నొప్ప వస్తుంది కదా
మ్మ్ హ్మ్
తాగండి సరేనా వేడిగా వాటర్ అన్నా తీసుకోండి
ఓకే ట్రై చేస్తా మీరు మర్చిపోకుండా మీరే మీట్ వాళ్ళంతా అలా ఉన్నారు బాగున్నారా ఆ ఓకే అండి
అ
కే ఓకే థ్యాంక్ యూ